హాయ్ అబ్బా.
ఆ బాగున్నారా.
ఆ బాగున్నాను నువ్వు బాగున్నావా.
పోతున్నావ్.
ఏం లేదబ్బా కొంచెం బిజీ ఉన్నా ఉన్నాను
ఆ ఏ అదే నేను చాలా రోజు అయింది ఫోన్ చేయట్లేదు అనుకుంటున్నా ఈ మధ్య
ఆ ఆ కొంచెం బిజ్జీగా ఉన్నా సిస్టర్ మ్యారేజ్
మీ సిస్టర్ దా ఎప్పుడు బెట్టుకున్నారు
ఇంకా డేట్ ఫిక్స్ అవ్వలేదబ్బా
ఓహో
హ్మ్
అంటే మాములుగా ఎంగేజ్మెంట్ చేసుకున్నారా
నేనే చేద్దాం అనుకుంటున్నా నీకు ఫోను
మరీప్ ఎప్పుడు మ్యారేజ్
మ్యారేజ్ నెక్స్ట్ మంత్ లో పెట్టుకుందాం అనుకుంటున్నారు
అదే ఎంగేజ్మెంట్ అయిపోయినా ఎంబటే కదా
ఉమ్ ఎంబటే అదే నేనే కాల్ చేద్దాం ఆ అవును అవును అవును అవునబ్బా గనేషే నేనే కాల్ చేద్దా నీక్ అనేసి అనుకుంటున్న ఫంక్షన్ హాల్ ఏమైనా తెలిసిందని ఏమని తెలుసేమో
ఆహా
హ్మ్ తినేసి కాల్ చేద్దామనుకుంటున్న
ఆ దగ్గరలో అంటే మాకు తెలిసిన అన్నయ్య వాళ్ళు ఉన్నారు
ఆ ఓకే ఓకే
వాళ్లు ఎలా అంటే డెకరేషన్ చేస్తారు ఈ డెకరేషన్ సమ అందించింది తెలుసు ఇంకా వంటలకు సంబంధించింది కాని ఇంకా ఫంక్షన్ హల్ అంటే తెలిదు నాకు
అదే అదే అదే అవైనా కనుక్కోండి అవి కూడా అవసరం మాకు ఫంక్షన్ హాల్లో కుకింగ్ చేసేట వాళ్ళు ఇప్పుడు కావాలి కదా వంట చేసెటోళ్లు
అయితే వీళ్ళలా అంటే వన్ పంట వాళ్ళే చేస్తారు క్యాటరింగ్ వాళ్ళే చేస్తారు
ఓకే మాకు కూడా అలాంటి ఫెసిలిటీ కావాలబ్బా
ఇప్పుడు ఆ మరి ఇప్పుడు చుట్టాలు వస్తారు చుట్టాలతో మంచిగా పలకరించి చకపోతే వాళ్ళు ఫీల్ అవుతారు ఇంకా ఇటు అటు చూసు కోలంట్ అంటే మనకి ఉండదు కదా టైం
అసలు అవును
అందుకే ఏదో ఒకటే చేసుకోవాలి.
అవును అదే అనేసి నేను కూ ఆలోచిస్తున్నా ఇదే బిజీ లో ఉన్నాము. ఇగా అడుగుదాము మీ అన్నట్టు గా అనుకుంటున్నా హ్మ్
వెజ్ చేస్తారు నాన్ వెజ్
ఆ మనకి వెజ్ కావాలి నాన్ వెజ్ కావాలని బా రెండు
అంటే ఎంత అనుకుంటున్నారు ఎస్టిమేషన్ తిను
ఆ వస్తారబ్బా ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలా వాళ్ళు బంధువులు మా బంధువులు అందరూ కలుస్తే ఆ
మరి నాన్ వెజ్ ఎక్కువ తింటారా వెజ్ ఎకు తింటారా
నాన్ వెజ్ కూడా కావాలి వెజ్ కూడా కావాలి.
అ
నాన్ వెజ్ కావాలి వెజ్ కూడా కావాలబ్బా మాకి ఎందుకంటే పెళ్ళి కదా
పన్నీర్ చేస్తారు బాగా చేస్తారు
ఓకే ఓకే అదే వెజ్ తిన నాన్ వెజ్ తినలో ఇంకా వెజ్ తింటారు కదా పన్నీరు మష్రూ మష్రూమ్స్ ఈ కర్రీస్ కూడా కావాలి మాకి
మంచిగా ఉండుతాడా అన్నయ యితే అతే మీరయితే నేను ఒకసారి నెంబర్ మీకు వాట్స సబ్జీ చేస్తా మీరు ఒకసారి ఏం చేయాలంటే అది మాట్లాడండి తప్పు లేదు ఇప్పుడు వేర వాళగగ వాళగ్గే తక్ వాళ్ళతో దగ్గర మంచిగా మాట్లాడుకు కొం బీల దగ్గర ఏదైతే అదేలే అ ఒకటి
అదే అవునవును మనగ కాస్ట్ ఇంపార్టెంట్ కాదబ్బా అండ్ టేస్ట్ ఇజ్ ఇంపార్టెంట్ ఎందుకంటే వచ్చే చోట్లు మళ్ళీ వంటలు బాలేవు అది పేర్లు పెడతారు కదబ్బా
ఆ వంట బాగుందంటేనే పెళ్లిి బాగుందంటారు
ఆ వంటపాతి ఏం పెట్టారు ఎంత పెట్టినా ఏం పెట్టార అంటారు మరి తర్వాతకి మనకి అసలు అట్ల వద్దని
ఆ ఏం పెట్టారు మంచిగా వండలేదు ఇ అన్నంకూరలు టేస్ట్ అంటే లేవని ఎప్పుడు తలుసుకు ఆ ఇక వంటలు బాగున్నాయి అంటే బాగుంది బాగుంది పెళ్లిి బాగుంది బాగా జరిగింది అంటారు వంటలు బాగుంటాయి
అవును
ఆ తర్వాత మళ్ళీ తర్వాత పెళ్లి కూతురు పెళ్లిి కొడుకు బా అంటే ఇంకా మంచిగా ఉంది అంత తబా జరిగిందంటారు
అవును బా ఇప్పు ఏం జేద్దాం ఇంగ అట్లున్నార్ జనాలు అందుకోసమే వన్ అంత మంచి ప్రిపేర్ చేద్దాం మంచిగా మ్ కుక్ని చూద్దాం మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నారు గదాబ్బా కొంచెంమ ఫేల్ జేస్తరు వంట ఆ అదేనె చు చూస్తున్నాం మేమ్ గుడా ఇగ మీక్తెల్సినోళ్ళు మొన్న మీ సిస్టర్ మ్యారేజ్ గుడా జరిగిందంట గదా
ఆ జరిగింది మేమైతే నాన్ వెజ్ వెజ్ రెండు పెట్టాము
ఓకే ఓక్
ఆ మటనూ మ టను, చికెను
ఒకే
పెట్టాము మళ్ళీ తర్వత వెజ్ ఒచ్చేసేమో పన్నీర్ కర్రీ, ములక్ కాయ్ కర్రీ, పప్పు, సాంబార్ వాటికీ కావాల్సింది ఈ అప్పడాలు గుడా పెట్టా
ఓకే ఓకే ఇంక అవేలేండి అవి పెడితేనే గదా ఇంగ వాళ్ళు కొ సాంబారు అవి తింట్రు గదా
సాంబారు పక్కా ఉండాలేండి
ఔను ఔను మ్ మేమదే అలా అనేసే చూద్దామని మీక్ కాల్ చేసాను ఇగ మీ చేశారు గదా మీ సిస్టర్ మ్యారేజ్ మీకొంచెం ఐడియా ఉంటది గదని చేస్ చనేను
మరి షాపింగ్ చేసారా మరి చేస్తారా
ఆ గా ఇక్కడ ఎక్కడండి ఇంక షాపింగ్ దగ్గరికి ఎళ్ళలేదు ఇంగ ఎళ్ళాలి ఇంగ టూ డేస్లో ఎండలు బాగున్నాయి గదా ఇగ ఎళ్ళాలనే చూస్తున్నాం మేమ్ గుడ్ షాపింగ్ కి హైదరాబాద్ ఎళ్తే బాగా విజయవాడ ఎళ్తే బాగాన అని ఆలోచిస్తున్నాం
హైదరాబాద్లో ఐతే మేమైతే లోకల్లోనే చేసాం హైద్రబాడ్ ఏళ్లలేదు అనుకోండి కానీ మంచిగా క్వాలిటీ ఉన్న శారీసో తీస్కున్నా ఒక సెవెన్ తౌజను
ఆ ఆ మేము కూడా అట్లాగే తీసుకు పాలని
ఆ ఒకటేమో టెన్ థౌజండ్ ఆ అయితే అది లెవెన్ థౌజండ్ పడ్డది పోతే కొంచెం ఆఫర్ లో మాకు పది వేలుకి ఇచ్చారు
ఓకే ఓకే ఆఫర్స్ ఉంటే మనకి
వేలు
ఓకే ఓకే
ఈ ఒకక్కటేమో అఐ ఐదు వేలు లాస్టింగ్ అంతే
ఓకే ఓకే ఇంకా మేము కూడా అంతే ఇంకా రతానం చీర ఇవి ఉంటాయి కదాబ్బా
అవును
ఇవన్నీ కొంచం కాస్ట్ తీసుకు తర్వాత త్రీ థౌసండ్ ఫోర్ తౌసండ్ అలా తీసుకుందాం అనేసి అనుకుంటున్నాం
మగ్గంగు చేయించాలి మరి కంప్యూటర్ వర్క్ అ ఏం చేయిస్తారు ఆ మోటు అని మొంటూ మొంటూ అని ఇక్కడ నుంచి కాదు వాళ్ళది కలకత్తా
ఓకే ఓకే
ఆ కలకత్తా గాని మిష్ వాళ్ళే బ్లౌజ్ లే వేస్తే వాళ్ళే కుట్టారు వాళ్ళే వర్క్ చేశారు
ఓకే ఓకే
మళ్ళీ ఇప్పుడు వీళ్ళ దగ్గర ఆ బాగా చేసారు వర్క్ అయితే ఒక బ్లౌజ్ వచ్చేసి ఏడు వేల ఐదు మందులు పడ్డది
అమ్మా అంత కాష్టపడుదా ఓకే
ఇలా ఒకటేమో కంప్యూటర్ వరక్ చేయించాం మాములుగా అది ఎంత అయింది పదిహేను వంద మొదలైంది ఇక రిషబ్ సారి కొంచెం మంచిగా ఉండ ఉండలుగా అదొక్కటి ఎక్కువ ఆ అదొక్కటే ఎక్కువ పెట్టా ఇంకా మిగతా తక్కువే పెట్టాం ఆ
నెంబర్ ఇస్తే వాళ్ళది మేము మాట్లాడతాము
నేను ఆ ఫోటోలు వా వాట్సాప్ లో మీకు పెడతా మీకు నచ్చితేనే వాళ్ళకు కాల్ చేసి మాట్లాడండి
ఆ ఆజు
ఇప్పుడు ఆ బ్లౌజులు చూడాలి గా మీరు గూడ
హ్మ్ చూడాలి గదా అదే అదే మాకు నచ్చాలి దాంట్ మా సిస్టర్ గుడ్ నచ్చాలి గదా నచ్చితే మేము దాన్ని బట్టి అదే అదే హ్మ్ దాన్ని బట్టి మనం మాట్లా అవునుఅవును వాళ్ళు అబ్బో వాళ్ళు కు అంతట్ ట్రెడిషనల్ వాళ్లు వేరు
ఆ ఇప్పుడు మనకు నచ్చింది వాళ్ళకు నచ్చాలని రూల్స్ ఉండవు గదా ఎవరి హ్యాపీనెస్ వాళ్ళది మ
అంతే వీల్లేదు అవును అవును అదే అనేసే ఇంగా మీరు చేశారు గదా మన మీ సిస్టర్ మ్యారేజ్ అని నీకు కాల్ చేసాను అబ్బా ఉం ఫంక్షన్ హాలే ఇబ్బంది కొంచెం మంచిగా అఫీషియల్ గా ఉండాలి అబ్బా ఏసీ ఫంక్షన్ హాల్ అయితే బాగుంటది అని
అదే అదే అదే ఇప్పుడు సమ్మర్ గా వామ్మో జనాలు
ఉంటారు హాహా ఉంటారు అబ్బా స కతే మనకంత ఏసి ఏసి ఉండాలి అనేసే మేము చూస్తున్నాము డబ్బులు గురించి మనకు ఏం డౌట్ లేదు గానీ మనకు మంచిగా ఫెసిలిటీ బాగుండాలి కుకింగ్ బాగుండాలి మొత్తం అఫిషియల్ గా ఉండాలి అనేసి చూస్తున్నాం
ఆ అలా ఉంటేనే హ్యాపీ
ఆ వచ్చేటోళ్ళకి ఇబ్బంది ఉండదు వాళ్ళు గూడ మర్యాదలు మాకు మంచిగా చేయలేదు అది ఇది అనగూడదు గదా పెళ్ళికొడుకు ఒళ్ళు
ఆ అవు మా
ఆ అది అనేసి చూస్తాన్నాం మేము గుడా మీకు తెలిసిన వాళ్ళు ఉం అంటే ఇంకా చెప్పండి ఫంక్షన్ హాల్స్ ఏమన్నా ఇంకా బాగుండేవి ఏవి ఉన్న చెప్పండి బాగున్నారు మీ సిస్టర్ వొళ్ళు అందరు బాగుం ఉన్నారా
ఆ బాగున్నారు ఆ రాలేదు హ్మ్ మరి ఇప్పుడైనా వస్తదేమో ప వెళ్ళింది పో లాస్ట్ లాస్ట్ ఈ మంత్ వెళ్ళింది అనమాట
ఓకే ఓం
ఆ మళ్ళ ఓ ఒకలా వొ చిన్నల్ వస్తుందేమింకా
అదే అదే పెట్టుబడి చీరలు కూడా దొరుకుతాయా మీ సైడు
మా మేము మా చెల్లికయితే ఒక పదిహేను వేలేగొన్నామండి
ఆ అదే అదే
ఆ పెట్టుబడి చీరలు బాగుంటాయి మా సైడ్ అయితే అదయితే చెప్పగలను ఎందుకంటే మేము దీసుకున్నాము కదా మా ముసులోలకి ఓ ఒక సెట్టు మళ్ళీ ఇపుడు వయిసోలకి మా పెద్దమ్మ అలాం టి వాళ ఏజోలకి అట్లా కొన్నం మేము
ఊ ఊ మేము కూడా కొంటామండి మేము కూడా కొంచెం మాకు చాలా మంది ఉన్నారు బంధువులు
అదే అదే
తె పెట్టాలి కదా ఇంగా పెళ్లి కదా మేము కూడా తీసుకుంటాం చీరలు మంచివి మాగుడ కాటన్ చీర్లే బాగ్ గడ్ టారండి మా వోళ్ళు మంచిగా ఎంత మంచిది తెచ్చినా బాలేేదంటారు
మరి అదే కదండి వాళ్ళకి ప్రశాంతంగా ఉంటే
ఆ మంచిగా ఉండాలండి మన కాస్ట్ త పనిలేదు మంచి కాటన్ చీరలు ఉండాలి ఇదండి మీనా కాటన్ ఆ కాటన్ ఈ కాటన్ అడుగుతారు మా వోళ్ళు అసలుకే పేర్లు పెడతారు బాగాదేలేదు ఇట్లా పెట్టారూ అట్లా పెట్ కరన్ తెరసల్కె
అలా మాట పడకుండా చూడాలి ఇగ
అదే అదే అనే చూడండి మీకు ఏ తెలిసిన వాళ్ళు ఫోన్ నెంబర్స్ ఉన్నా పెట్టండి నేను కాల్ చేస్తాను
ఒకసారి మీరు ఎప్పుడైతే వీలుంటదో వన్ ఒక వన్ వీక్ తర్వాత నా దగ్గర వొస్తే ఇద్దరం కలిసి వెళ్దాం
ఆస్
యెళ్ళి చూద్దాం వాళ్ళకేం చెప్పొద్దు ఫస్ట్ యెళ్ళి ఒక రెండు చీరలు చూసి ఇ ఆ చీరలు ఎలా ఉంది ఇ ఆ విధానం ఎలా ఉంది
ఆ క్వాలిటీ ఎలా ఉంది క్లాత్ ఎలా ఉందని చూసి
మీరు ఒక ఫస్ట్ ఒకటి చూదండి నచ్చితే మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళకు జూపియండి సరే అమ్మ ఇవే పెడదామంటే పెట్టండి
ఆ
మా చెల్లి అప్పుడైతే అయితే నేను మా మమ్మీ మా అక్క మేమెళ్ళి కొనుక్కొని వచ్చాం ఒకేసారి అన్నిీ
ఓకే ఓకే ఓకే మెంగూడ అలాగే వెల్తమండి నేను మా చెల్లి మా అమ్మ మేమే యెళ్తామండి ఈ సారి గూడా అదే అస్తే అకో వాళ్ళ తెలి లేడీస్ ఇ జెంట్స్ క తెలు ండి ఇగ పెళ్ళికొడుకు బట్టల్కెళ్తే
వా వాళ్ళని దీసుకెళ్తాం ఆ మనము గాబట్టి మనకి అ అవసరం లేదు
అదే అదే
ం లేదు
అదేే సరే అండి మరి నేను ఏమ డౌట్ ఉంటే మీకు కాల్ చేస్తాను
కనుక్కుంటా ఉండండి తప్పులేదు కదా
ఆ కనుక్ కుంటానండి సరే అండి ఆ ఆ సరే అండి మరి ఉంటాను